హలో వినపడుతు తుంద
ఆ వినపడుతుంది హాయ్ ఎలా ఉన్నావు
బాగున్నాం మీరు ఎలా ఉన్నారు
నేను పర్ లా బానే ఉన్నాను ఆఫీస్ గుంచి ఆ చెప్పు వినిపియట్లేదా
వినపడుతుంది ఇప్పుడు
ఆ ఆ నా వాయిస్ ఏమన్నా కటైతే చెప్పు ఆ నీకు పినిపిలేదంటే చెప్పు
ఓకే వినబడుతుంది
ఆ ఏం చేస్తున్నావ్ తిన్నావా ఉమ్ తిన్నా ఇప్పుడే తిన్నాను నువ్వు
తిన్నా
ఏం స్పెషలు
చపాతి
చపాతీనా ఎట్లుంది డైలీ లైఫు రొటీన్ ఏనా
రొటీనా అంటే జాబ్ జాబ్ విషయం ఎందుకులేండి దరిద్రంగా ఉంది జాబ్ విషయం
అంతే కొన్ని ఇంకాేమన్నా ఆ ఏదన్నా దాని మీద ట్రై చేస్తున్నారా లైక్ ఎగ్జామ్స్ కానీ లేదా వేరే
ఆ ఆక్చువలీ నేను ట్రై చేద్దాము గవర్నమెంట్ జాబ్కి అని అనుకుంటున్నాను పెట్టా ట్రై చెయాలి ఫ్యూచర్లో ప్రిపేర్ అవ్వాలి మెయిన్గా చదవాలి ఫోకస్ చేయాలి
అది మంచి పని అండి గ గవర్నమెంట్ లో వస్తే హ్యాపీగా ఉండిపోవచ్చు నేను మా గవర్నమెంట్ హాస్పిటల్ మా దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను హుమ్ ఆ బానే అంటే వాళ్ళకి బాగుంది అంతా ట్రైని డాక్టర్సే చేస్తున్నారు వీళ్ళంతా హ్యాపీగా వాళ్ళ సీట్ లో కూర్చున్నారు
అవును గవర్నమెంట్ లో అలాగే ఉంటుంది
ఉమ్ హాస్పిటల్స్ అంతా ఓకే అక్కడికి వస్తే మంచిది జాబ్ వస్తే
కానీ కొంచెం కష్టము మనం మంచి గా ప్రిపేర్ అయ్యి జాబ్ కొడితే
అవునా ఎప్పుడు పడతాయి ఎగ్జామ్స్ ఎలా అవన్నీ తెలుసా
ఆ చూస్తూ ఉండాలి పడతాయి ఎక్కువగానే మనం అవన్నీ చూస్ తీసుకో నుండి అప్లై చేసి అటెంప్ట్ చేసినామంటే మేబీ రావచ్చు
నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా మా ఫ్రెండ్ చెప్పింది బ్యాంక్ ఎగ్జామ్స్ పడుతున్నాయి అని నేను చెక్ చేసా కాని నాకేం దేంట్లో అప్డేట్ రదా తనేమో చెప్పింది చూడాలి నాకు వస్తే ట్రై చేస్తా ఎగ్జామ్ రాయడము ఏ కదా
ఆ ప్రిపేర్ అవ్వండి ట్రై చేయండి డి
నాకు ఎగ్జామ్ అంటే ఏం రాస్తాం ఏం వస్తుంది అనుకున్నాను కానీ రెండు మూడు అటెమ్ అండ్ అయ్యాను బయట సిటీలో వెళ్ళానుంత చూసి
ట్రై చె్యడి మంచిగా
ఆ ఖచ్చితంగా చేస్తాను మీకేమన్నా ఏమైనా సజెషన్ ఇస్తావా ఇలా బ్యాంక్ ఎగ్జామ్స్ అవేమన్నా నీకు ఐడియా ఉందా
కొన్ని కోచింగ్ తీసుకొని వాళ్ళే కోచింగ్ ఇస్తారు ట్రైన్ చేస్తారు మనం అలా ట్రై చేస్తే అంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ ఉంటుంది బ్యాంక్ కోచింగ్ ఉమ్ దానికు
ఆ కానీ కోచింగ్ ఎక్కువ కదండి చాల సేపే
ఆహ చాలా తక్కువ చాలా తక్కువ కొన్ని దగ్గర్లా కొన్ని కోచింగ్ సెంటర్స్ అయితే చాలా తక్కువ
ఆ ఈసారి ట్రై చేస్తా అలాంటి కోచింగ్ సెంటర్ ఉంటే ఇంకా నేను ట్రై చేసి ఎట్లైనా కొట్టాలి గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తా ఖచ్చితంగా నువ్వేమన్నా కోచింగ్ తీసుకుంటున్నావా
అంటే మెడికల్ కోడింగ్ కోచింగ్ తీసుకుందాం అనేసి అని అనుకున్నాను అంటేఇం కొన్ని ఒక త్రీ మంత్స్ తర్వాత ట్రై చేద్దాము ప్రజెంట్ చేస్తున్న జాబే కంటిన్యూ చేసి తర్వాత ఆ ట్రై చేసి ఆ జాబ్ కొట్టాలి అని అనేసిశాను కుండ కొన్ని కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి తర్వాత ట్రై చేయాలి కాన్స్టెంట్ గోల్ ఒకటి ఫిక్ కస్ చేసుకోవాలి మెయిన్గా కాన్స్టెంట్గా ఉండట్లేదు అమ్మాయి మైండ్
అవును నువ్ చెప్పిను కరెక్టే
ఒక్కొక్క ఇప్పుడు ఒకటి చేద్దాం అనిపిస్తుది ఒక రోజు ఈ జాబ్ చేయాలని అనిపిస్తది ఇంకొక రోజు ఇంకో జాబ్ చేయాలనిపిస్తది మైండ్ ఒక దగ్గర ఉండడం లేదు
అవును నాకు కూడా అంతే నేను నాకు డ్యాన్స్ కూడా అంటే చాలా ఇష్టం ఒకసారి డ్యాన్స్ నేర్చుకోవాలి అనిపిించింది దాని మీద వెళ్ళిపోదాం అనిపిస్తది ఇంకోసారి గవర్నమెంట్ జాబ్ నాకు క్లాసికల్ డాన్స్ అంటే ఎక్కువ ఇష్టం నేర్చుకుంటున్నాను ఇప్పుడే అక్కడ నుంచి మళ్ళీ జాబ్ ప్రెజర్ వల్ల కొంచెము గ్యాప్ ఇచ్చాను ఇంత టైమింగ్ సెట్ చేసుకోవాలి
ఆ సెట్ చేసుకొని వెళ్ళండి ఎట్లా మం ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు కదా నేర్చుకోవాలని
అవును అందుకే
నాకు కొన్ని డేస్ నుంచి నాకు కొన్ని డేస్ నుంచి క్లాస్ బల్ డ్యాన్స్ నేర్చుకోవాలనిపిస్తుంది
నేర్ నేర్చుకోండి మీకు చాలా దగ్గర
అంటే కొన్ని డేస్ నుంచి అనిపిస్తుంది ఎలాగానేసి ఏమని అర్థం కావట్లేదు సరేలే మనం ఒక జాబు ఒక జా అంటే నేను జాబ్ ఛేంజ్ అవ్వాల అనుకుంటున్నా ఒక జాబ్ చేంజ్ అయిన తర్వాత టైము సెట్ అయిన తర్వాత చూద్దాము అని అనుకుంటున్నా
అవునా
ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్న జాబు, వర్కింగ్ అవర్స్ ఎక్కువ.
ఆ హా అయితే కష్టం లేండి దాన్ని దీన్ని రెండు మ్యానేజ్
ఆ అదే ఫస్ట్ ప్రజెంట్ అయితే జాబ్ ఏదన్నా చేంజ్ అయ్యీ తర్వాత చూద్దాము అని అనుకుంటున్నా
అవునా ఓకే ఓకే
మ్మ్
అంటే ఆ టైమింగ్స్ అంటే పెట్టుకోండి వన్ అవర్ దానికి పెట్టండి. మీరు ఏదైతే గోల్ పెట్కున్నారో క్లాసికల్ డాన్స్ వన్ అవర్ చాలూ
ఈ రోజూ ఈ రోజు నేను నేర్చుకుందామని చెప్పి యూట్యూబ్ కూడ చూసా చాల టఫ్ ఉంది అస లు ఒక్క మూవ్ కూడ రావట్లేదు
ఏది మీరు ఏ క్లాస్కికల్ డాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు
అన్ని టైప్స్ మాకు తెలీదు జస్ట్ క్లాసికల్ డ్యాన్స్ ప్చ్ లెర్నింగ్ అని చెప్పి చూసా మ్మ్
అవునా టే క్లాసికల్ డ్యాన్స్ అంటే ఒక్కొ ఒక్క స్టేట్ కి ఒక్కొక్క డ్యాన్స్ ఉంటుందన్న మాట ఇప్పుడు ఆ ఎట్లా స్టేట్ కి నేష్ అదే స్టేట్ బర్డు, స్టేట్ అనిమల్ ఉంటుంది అలాగా డాన్స్ అని ఉంటదంట దాంట్లో భరతనాట్యం అనీ తమిళ్నాడు డా తమిళ్నాడు స్టేట్ బ్యాచ్
మ్మ్ హ్మ్
మరి మా ఆంధ్రప్రదేశ్ కి కూచిపూడి అన్నమాట
ఆ హా మీరేడ నే ర్చుకుంటున్నారు
నేను భరతనాట్యం నేర్చుకుంటున్నా. నాకు చాల ఇష్టం ఎమంటే అందుక అందుకని అది నేర్చుకుంటున్నాను
ఓకే నాకు ఇన్ని డేస్ క్లాసికల్ డ్యాన్స్ అంటే భరతనాట్యం అని అనుకోని ఉన్న
హ్మ్ ఛ ఉన్నాయి కథక్ కల్లి
ఓకే ఓ అవన్నీ కూడా క్లాసికల్ డ్యన్స్ ఎ బట్ భరతనాట్య ఈమె గద మెయిన్ ప్లస్
ఆ ఆ భరతనాట్యం చాలా నే అంటే పురాతనమైనది కాబట్టి భరతనాట్యం ఉంది కానీ ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క డ్యాన్స్ అనమాట అ ఉ ఇప్పుడు కూచిపూడి వినే ఉంటారు మీరు చూడండి కాపోతే భరతనాట్యంలో చాలా ఉంటాయిన్నమాట లెసన్స్ మన దృష్టి మన ఆ మనసు ఆ వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి
అదే చెప్పాను కదా మైండ్ కాన్స్ ఫ్రెంట్గా ఒక దగ్గర ఉండట్లేదు ఒకసారి ఇలా ఒకసారి అలా ఒకసారి ఇప్పుడు డ్యాన్స్ అట్లా అన్నిీ అ అనిపిస్తుంది అన్నీ చేసేయాలని కానీ జాయిన్ అవుదాం కొన్న డేస్ టైం తీసుకోని
మైండ్ లో అదే ఏదైతే ఎ బుక్ వస్తాందో వాటికి వెళ్ళిపోండి అంతే నాకు కూడా క్లాసికల్ డ్యాన్సు వెస్టరన్ డ్యాన్సు ఏదరా అని కన్ఫ్యూజన్ లో ఉ అ నాకు క్లాస్ డ్యాన్స్ ఎక్కువగా
ఏదో ఒక డ్యాన్స్ అయితే నేర్చుకోవాలి కదా నేర్చుకోండి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నామ అంటే ఇంకా అన్ని డ్యాన్సెస్ కూడా చాలా ఈజీ మనం నేర్చుకోవడానికి
ఆ నే ఫిక్స ఫిక్స్ చేసుకోండి ఖచ్చితంగా అలాంటిది మనకి ఫ్యాషన్ ఒకటింది అనుకోండి అది మన చేసింది అనమాట అది కూడా మనకు నచ్చినప్పుడు మనం క్లా ట్టు ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ ఉండ దానికి ఎగ్జామ్ రాస్తే సర్టిఫికెట్ ఇస్తారు
అదే సర్టిఫికేట్ అందూ క్లాసికల్ డ్యాన్స్ విట్టిలో కూడా డిగ్రీ ఉ డిగ్రీ ఇస్తారు కదా ఆ దానికోసము మనం కూడా చేయ్యాలి క్లాసికల్ డ్యాన్స్లో డిగ్రీ తీసుకోవాలి అనేసి ఒక డ్రీమ్ డ్రీమ్ వచ్చిందనమాట న్యూగా
మా మేడం కూడా మోటివేట్ చేస్తారు సేమ్ ఇలాగ తను కూడా ఒక స్కూల్ టీచర్ అంట అక్కడ నుంచి చాలా చాలా పెద్ద పెద్ద స్కూల్స్ లో వర్క్ చేశాను కానీ నాకు కరోనా వచ్చినాక నేను తీసుకోవాలని ఇలా క్లాస్ డ్యాన్స్ పెట్టాను మన ఇష్టం ఇది మనం మేనేజ్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు ఎమర్జెన్సీ ఉంద నేను తీసుకోవచ్చు
కొంతమందికి అసలు లైఫ్ లో మెారక్కిల్స్ జరుగుతుంది ఆ చెడు ఎక్కడ టీచర్ నుంచి క్లాసికల్ డ్యాన్సర్లా డ్యాన్స్ తో స్టార్ట్ చేసి సేయ్ ఏ
ఓకే అని మీరు సక్సెస్ అవ్వండి ఆల్ ద బెస్ట్ ఓకే అండి బాయ్
బాయ్